హలో
ఆహ్ మీకు మీ స్కూల్ డేస్ ఏమన్నా గుర్తు న్నాయ
ఆ గుర్తున్నాయి చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళడం గాని ఫ్రెండ్స్ సార్ టీచర్స్, బావుంటది స్కూల్ డేస్, కాలేజ్ డేస్ కంటే
అంటే మీకు ఇప్పుడు గుర్తు గుర్తొస్తుంటాయా స్కూల్ డేస్
వస్తాయి, స్కూల్ డేసే బాగుండి కదా అంటే పెద్దగా అవ్వకముందు స్కూల్ డేస్ లోనే మంచిగా ఉంటాది అంటే ఇన్నో సెన్స్ ఎలాంటి లేకుండా, ఉండి చదువుకోవడం, ఆడుకోవడం, ఇంటికెళ్ళడం. పిల్లలతో గొడవపడడం. బ్రేక్ పీరియడ్స్ మీకు గుర్తున్నాయా?
తనే మాకు అంతే అంటే మీ మొబైల్ అన్నారా? అంటే చదువుతుంది గానీ కానీ గేమ్స్ ఎప్పుడెప్పుడా అని ఆలోచిస్తుండేవి
ఉ ఆ స్కూల్ టైమ్ లో గేమ్స్ అంటేనే అసలు చాలా ఒక పండగ లాగా అంటే బ్రేక్ పీరియడ్ దొరుకుతది బయటకి వెళ్ళొచ్చు ఆడుకోవచ్చు. ఇవే ఉంటాయి. మ్మ్ అవును కాబట్టి ఈ ప్రే గేమ్స్ పీరియడ్ లో కొంచెం మంచిగా ఆడుకొని హ్మ్
డైలీ ఉంటాయి పీటీ పీరియడ్ డైలీ ఉంటాది నాకి డైలీ వన్ అవర్ ఉంటాది. ఆఫ్టర్నూన్ టైం లో అది. మార్నింగ్ టైం లో కాదు. మార్నింగ్ టైం ఓన్లీ క్లాసెస్ జరుగుతాయి
అంటే మీరే అంటే మీరు గేమ్స్ బాగా ఆడతారా.
ఆడతాము కానీ, కబడి, ఖోఖో, క్రికెట్, అంటే చాలా ఇష్టం
అంటే మీరు ఆడతారా?
ఆ ఆడతాను మీరు ఆడుతారా మీకేం గేమ్
ఎప్పుడైనా మీరు అనీ ఎక్కడ వెళ్లి అడిన లు ఉన్నాయా?
ఉ వెళ్ళాం క్యాంప్ వెళ్ళి ఆడేవాళ్ళం వేరే వేరే స్కూల్ వాళ్ళతో వెళ్ళి ఆడుకో గెలిచే వాళ్ళం హలో
హలో
హలో
అ
హలో
హలొ హ
హలో
అదే మీరు న్నా వేరే కాలేజీకి కానీ స్కూల్కి వెళ్ళి ఆడిన రోజులు ఉన్నాయా అని అడుతున్నాను
ఆ ఆడేవాళ్ళం వేరే స్కూల్ వాళ్ళతో ఆడి గెలిచ కప్సో ఇవ వ ఒక రివార్డు లాగా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం అ మీకేం గేమ్ అంటే ఇష్టం ఏ స్పోర్ట్స్ ఎక్కువ ఇష్టపడతారు
ననంత నాకు అంటే ఇట్లా ఏది క్రికెట్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ అదే ఇంకా మా స్కూల్ డేస్లో ఇంకా మేము వేరే కాలేజ్కి వెళ్ళి ఆడే అంటే జోనల్ జరుగుతాయి కదా
హ
ఉమ్ అట్లా తీసుకపోయింటే అక్కడ మేము ఆన్యం అంటే మాది క్రిస్టియన్ స్కూలు
ఓకే
ఆ అంటే క్రిస్టి అదే ఇంకా వాళ్లవి చాలా ఉంటాయి కదా రుల్సు ఆ అందరి అన్ని స్కూల్స్ కి కలిపి ఒకచోట మాకి ఇలా గేమ్స్ పెట్టి పెట్టిండ్రి అంటే అక్కడ మా స్కూలే నెంబర్ సెకండ్ లో ఉన్నింది అన్ని అన్నిట్లో కలిపి
ఓకే
అంటే మేము ఫస్ట్ ఉండే వాళ్ళము అక్కడ అన్ఫేర్ జరిగి మా కి సెకండ్ ఇచ్చినారు మీరే వేరే కాలేజ్ వాళ్ళు వేరే స్కూల్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చినారు
ఓకే గెలవలే మంచిగా ఆడిన కూడా వాళ్ అన్ ఫైర్ రిజల్ట్ ఇచ్చి నికు రన్నర్ అప్ ఇచ్చారు
ఆ ఆ అవును అంటే దానికోసం ఏం చాలా కష్టం పడినం అంటే ఇంకా కు కూలొళ్ళు కూడా ఈ టూ గేమ్స్ మ్స్ పీరియడ్ పెట్టి మాకు మార్నింగ్ మార్నింగే అలా ప్రాక్ క్టీస్ చేపిచ్చి చాలా చేసినారు దాన్ల కోసం
ఉమ్ కానీ టైం మంచిగా లేక వాళ్ళు అన్ఫైర్ రిజల్ట్ ఇచ్చారు
ఉమ్ కానీ ఆ అలా జరిగిపోయింది అది
ఉమ్ ఒ ఒక్కోసారి మామూలే కదా ఇంక స్పోర్ట్స్ అన్నాక ఒక్కోసారి పర్షియారిటీలు జరుగుతుంటాయి ఫేవరెట్ ఇజం జరుగుతుంటాయి
ఆ
ఉమ్ ఇంక అవుతది ఇక అలా జరిగిందంతే ఇంకా ఏమేం గేమ్స్ ఇస్ ష్టం మీకి లైక్ కబడ్డీ ఎప్పుడైన ఆడినారా
ప్రదానికి కబడ్డీ క్రికెట్ వాలీబాలు ఖోఖో అంటే నేనైతే అదే పార్టీ-పార్టిసిపేట్ చేసాను
ఉమ్ ఒహో రన్నింగ్ ఎన్ని మీటర్స్ ఇలా టు ఫిఫ్ టి మీటర్స్ ఇలా కూడా ఉంటాయి కదా
ఉమ్ అదే అదే అంటే ఇప్పుడు అదే ఏమంటే చాలా దూరం పెట్టినారు అంటే ఒకరి పోయి ఇంకొకరికి అది స్టిక్ ఇచ్చి గో ఆ అదే ఆ అలా డిగా అన్నాము
అయ్యో ఖోఖో లాంటివి ఇలా ఎప్పుడైనా స్ స్టేట్ లెవల్ గాని డిస్టిక్ లెవెల్ గాని అన్నారా
అదే ఆ డిస్టిక్ లెవెల్ ఒకటి అన్నాము అది కబడ్డీ అన్నాము కాని ఖోఖో కూడా అన్నాము కబడ్డీ మేము సెమీఫైనల్ దాక ఎళ్ళినాము
ఉంహు మరి ఫైనల్స్ కి ఎందుకు ఎళ్ళలేదు
జూనియర్ సీనియర్స్ అని అంటారు కదా అ అప్పుడు మేము జూనియర్స్ గానే ఆడి సెమీఫైనల్ దాకా వెళ్ళినాము అక్కడ మా సార్ వాళ్ళంతా ఏం ఆలోచించినారు అంటే సీనియర్ వాళ్ళు పెద్ద అంటే పుట్టి ఉండి ఉంటారు కదా
అవును
వాళ్ళని యాడ్ అంటే సీనియర్ అన్న ఒళ్ళు కదా హైట్ తక్కువ ఉండి బాగా ఆడతారని చెప్పేసి మమ్మల్ని అంటే నేను ఇంకొక పిల్లోడు మాత్రమే ఉంన్నాం సెవెన్ మెంబర్స్ లో ఇంక మిగతా ఫైవ్ మెంబర్స్ ని తీసేసి వాళ్ళని బెట్టి క్నార్ పొట్టిగా ఉండేటోళ్ళుని
ఓహో అక్ మీరా ఫైనాల్ ఆడలేకపోయారా
ఆ ఆ సెమీఫైనల్ ఆన్నాము ఆ ఫైనల్ అదే వాళ్ళ వల్ల మేము ఓడిపో ఓడిపోయాము వాళ్ళ ఏం పాయింట్సే తీసుకురాలే అక్కడ
ఉమ్ అలా వాళ్ల పాయింట్స్ రాకపోవడం వాళ్ళ ఫైనల్స్ కీ వెళ్ళలేదు
టీం మేమే ఆడినా గెలిచేవాళ్ళం కదా మా టాక్టిక్స్ మాకు ఉంండే కదా
అ అవును మన టైమ్ మంచిగాలేక అలా అయిపో
టీచర్స్ అలా ఎవరైనా మంచిగా గుర్తున్నారా అంటే మంచిగా మీకు ఇష్టమైన వాళ్ళు మీ ఫేవరెట్ టీచర్ అలా
ఆ మా స్కూల్ లో ఒక సార్ ఉండే వాళ్ళు చాలా మంచిగా చెప్పేది అండి ఇంగ్లీష్ మంచిగా చెప్పించేవారు అంటే ఎలా మాట్లాడలి ఎలా రయాలి కొంచెం అతని వల్ల ఇంగ్లీష్ మంచిగా నేర్చుకుొని ఇప్పుడు మంచిగా మాట్లాడగలను రాయగలను అంటే అతనీ వాళ్ళే తెలుగ అవచ్చు మరి ఇంకో ప్రైమరీ స్కూల్ అప్పుడు సార్ ఉండే వాళ్ళు తెలుగు ఎప్పుడు చదివించి రాపించేవాళ్ళు ఎగ్జామ్స్కి మంచిగా మార్కులు ఇచ్చేవాళ్ళు రాస్తే ఇలా ఒక ఇద్దరు సహర్స అయితే మంచిగా ఉండేవాళ్ళు మాతోని
అంటే ఇంకా అంటే మీ స్కూల్ సార్ వాళ్ళు ఒకరేనా టీచర్స్ ఏం లేరా
ఉన్నారు మేడం వాళ్ళు కూడా ఉన్నారు అని చాలా తక్కువ వాళ్ళు రావడం మాకి వేరే సెక్షన్ వాళ్ళకి వెళ్ళే వాళ్ళు మాకి ఆల్మోస్ట్ ఎక్కువ సార్ వాళ్ళ వచ్చే వాళ్ళు
అవునా అంటే మాది క్రిస్టియన్ స్కూల్ కాబట్టి మాకంత సిస్టర్స్ ఉన్నాే వాళ్ళు అంటే సార్ వాళ్ళు తక్కువ అంటే మన టీచర్స్
ఓకే ఆపోజిట్ సార్ వాళ్ళకంటే టీచర్స్ ఎ ఉండే వల్ల మీకు
ఆ టీచర్స్ అందులోన వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి అందరు సిస్టర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు అంటే సిస్టర్స్ కాబట్టి వాళ్ళు అంటే తమిళనాడు నుంచి ఆంధ్రా వచ్చింటారు కదా తమిళనాడు కేరళ ఎక్కువ క్రిస్టియన్స్ అక్కడే కదా
హ అవును
అందుకు ఆంధ్రాకు వచ్చి వాళ్ళు తెలుగు ఎక్కువ మాట్లాడరు వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల మాకు కూడా కొద్ది ఇంగ్లీష్ నేర్చుకోవడం బెటర్ అయ్యంది స్కూల్లో చాలా
అంటే మీరు స్కూల్లో తెలుగు మాట్లాడేవాళ్ళు కాదు ఓన్లీ ఇంగ్లీష్ అనా
ఆ తెలుగే మాట్లాడే వాళ్ళం కానీ వాళ్ళకి మాకు కమ్యూనికేషన్ జరగాలంటే వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడతారు కదా
అవును వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి మీరు ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళు వాళ్ళతోనే
వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేట్ చేయడం వల్ల మాకు కొద్ది ఇంగ్లీష్ అనేది ఈజీ అయిపోయింది
మీకు ఫేవరెట్ టీచర్ అంటే మా సిస్టర్ అంటే ఎవరైనా ఉన్నారా మీ తూల్జ
ఆ ఉన్నారు అంటే సిస్టర్స్ అందరు మంచి వాళ్ళే కాని కొంతమంది పర్సనల్ గా కేర్ చూపిస్తారు అంటే అంటే ఈ పిలగాని అట్లా ఉండే వాళ్ళ ఆక్స సిస్టర్ అని సోఫీ అని ఇదరున్న
ఆ
వాళ్ళు బాగా చూసుకునేటి వాళ్ళు అదే వాళ్ళ వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది అంటే ఇప్పుడు నెంబర్లు మారిపో అ
ఇప్పుడు మాట్లా ఇప్పుడు మీరు కాంటాక్ట్ లో లేరా
ఆ లేదు అంటే ఇంకా స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడంటే ఒకటి ఒకరికి ఒక నెంబర్ అనేది ఉన్నింటాది ఇప్పుడు ఇపుడు నాక ఫోన్ వచ్చింది నాకు కొత్త సిమ్ వచ్చి
ఆ నెంబర్స్ మారిపోవడం వల్ల కాంటాక్ట్ లో లేరా ఇప్పుడెవరు
లేదు లేదు ఇప్పుడు నేను అదే కాంటాక్ట్ అవ్వడం కోసం స్కూల్ దగ్గరికి వెళ్ళిన అంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు ఎక్కువ ఒకటే చోటే ఉండరు కదా
కరెక్ట్ ఉందికని ఇప్పుడు ఇంకెవరు కాంటాక్ట్ లో లేరు
ఆ లేరు అప్పుడు మాత్రం వాళ్ళు బాగా చూసుకుంటుండ మాకు
మీరు స్కూల్ లో ఎవరినైనా ఫ్రెండ్స్ని అడిగి కనుక్కవచ్చు కదా నెంబర్స్ అలా ఇవరేన్ ఇస్త త్రరు ఏమో
అదే లేదు కదా వాళ్ళ దగ్గర దగ్గర అడిగి కాంటాక్ట్ అవ్వడం కోసమే స్కూల్ దగ్గరికి వెళ్ళినాము ఇంకా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయి చెప్పి ఇంకా వాళ్ళు అవైలబ్లె లేరు అట్లా
ఓకే మీ స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర కూడా వాళ్ళ నెంబర్స్ లేవు
హ్మ్ లేవు లేవు
ఆహా ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న కాలేజ్ లో గాని ఫేవరెట్ టీచర్స్ గాని ఇలా ఏమైనా చెప్పే వాళ్ళు గాని
అంటే మాకు ఫేవరెట్ అవ్వాలంటే ఇంకా వాళ్ళతోనే ఉంటే అవుతారు అంటే మాకు ఎలా అంటే ఇప్పుడు క్లాసెస్ వేరే విధంగా జరుగుతాయి అంటే మనకు ఎవరు కావాలో మనమే పెట్టుకోవచ్చు కాబట్టి
ఓకే మీరే చూస్ చేసుకోవచ్చా ఎవరు కావాలని హ్మ్
ఆ ఎవరు కావాలి అట్ల అని చెప్పేసి మేము అంటే ఒక కోర్స్ వాళ్ళతో చేసినాం అండి అంటే వాళ్ళ మనకి సెట్ అవుతారు అలా అనుకుంటే మళ్ల వాళ్ళనే పెట్టుకుంటాం లేదంటే మార్చుకుంటాం అట్లా అందుకు వీళ్ళు అని లేదు కానీ ఒక మేడం మంచి మంచిగా ఉండీది ఆమెనే ఎక్కువ ఆమెనే ఎక్కువ పెట్టుకొని చదువుతున్నా ఇప్పటికైతే
ఆహా ఓకే ఓకే క్లాసెస్ అంతా మంచిగా జరు త్తన్నాయా మికైతే
అ అవును
హ్మ్ ఎగ్జామ్స్ అని ప్రాక్టికల్స్ అని
ఆ అన్నీ బజారుతున్నాయి
మంచిగా ప్రిపేర్